అ
జేత్తన్నవక్క
ఇంగ ఇప్పుడే పని అయింది స్నానం జేసిన బావ కన్నం పెట్టిన ఆ అన్ననం బెట్నా బావన్నం తింటాండు
పున్నద వర్కున్నదట్నా ఇవాళ
తాండ్రా
ఏమొండినావ్
ఎ గ టమాట వండిన నైట్ అదే ఉన్నది ఇగ అదే వేసుకొని తింటాను
ఎగ్ టమట నువ్ దినవ్ గదా
ఏంటిది
ఇవ్వాల్నా నా తినవ అద ఎకుావ
నిన్న నిన్న దింట ఇయళ తింట రేపు దిన మొన్న దిన
ఆహా అంత ముందు బుధవారం గూడా దినకపోయేది గదనే
అప్పుడు దీనిలే అప్పుడు అన్నం మాాలేసుకోలేదా అప్పుడు అన్నం మాలేస్తున్నప్పుడు పెళ్గా ముందుకు తినక పోయేది దీపమ్ముటి చేేది పలా కొండ వళ్ద వెట్ న మళ్ళా అన్ని వారాలు అయినాయనీ బంద్ చేసినా
వదిలేసినవా
ఆ అన్ని వారాలు అయితలేవా మరి ఇప్పుడు మళ్ళా మీదికి వచ్చినా కా ను అన్ని వారాలుయితే తనే అని ఇంగ నాకు నా వల్ల కాదంత అప్పుడ ఎక్కుకున్నా
ఏటెల్లిపోయినవ్ అక్క
ఆ
ఏ టకి పోయినాయనా
నిన్న ఐదు ఐంద్ర
ఐదైందా
ఆ అయిదు అయింది
ఇక్కడ బస్ స్టాండ్ క వచ్చినా బావా అ నుంచి అలాడా తీసుకునిపోను
లేదు బావొత్తడు బావొత్తనే పోడు
అంతేనా
ఆ లేకుండా నన్ను రమ్మంటే నేను బోను ఆ రోజు క్యాన్సల్నే వేసుకుంటా కానీ బోను ఇంటికి
ఆహా
బావ ఇంటి కాడు ఉండి నన్ను తీసుక పోతా అంటనే పోతా
హె హి
మరి లేకపోతే నేను ఒక్కదాన్ని అసలే పోను ఆటోకి ఎప్పుడు పోను
ఆ కదా అటు లోపలికి ఉంటది కాచ్చు
ఫోన్ చేస్తే వత్తాను వయ్య ఇంటికాదనే ఉంటా అంటే ఇంటికాదనే ఉన్నా అంటేనే బయలుదేరుతా లేకుంటే పోను సాయంత్రం అయినా కానీ బస్ స్టాండ్ కాడికి వస్తాడు వచ్చినని ఫోన్ చేయగానే వస్తాడు వచ్చేసరికి అక్కడ వచ్చి ఉంటాడు ఆయన అటు కూడా దగ్గరనేరా
తేన
ఆ దగ్గరనె ఈ నుంచి ఆటో ఎక్కి ఆడ ఆరిస్ కడ దిగాలే పెట్రోల్ బంక్ ఆడ నిచ్ ఆటో ఆటోలు పోతాయి మళ్ళా
ఆహహా ఒక్కసారి బో
ఒక్కసారి బోదు ఇటి నుంచి అటుపోవాలి అటు నుంచి అటుపోవాలి మళ్ళా రొండు ఆటోల్
ఎత్తాల మా కోడలు ఫోన్ ఎత్తాల
ఆ
మా కోడల్ ఫోన్ ఎతాలా
మీ కోడలు ఎందుకు ఎత్తరు నేనే చేయాలే
చేసిన
మ్మ్ ఎక్కడ ఇగా నిన్న ఆ జెయ్యలే నిన్న చేసినా పో నిన్న పొద్దున ఎస్తానే ఆడున్నప్పుడు ఎస్తానే వాళ్ళ స్కూల్ పోయిలాట తిన్నాడు స్కూల్ బోయలే అని చెప్తాడు
ఆహా
ఉమ్ ఏ కాసెపు మాట్లాడిడు చినొ ఆ ఇగ మళ్ళీ ఇయ్యాల చేయలే మీ వాళ్ళు స్కూల్ పోతారు కదా పొద్దున్నే
అవును
ఎనిమిది గంటల వరకు స్కూల్కి పోతారు ఆమెకేమో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నదట
పెద్దమేక చిన్నమేక. చిన్నో ఎత్తుగా.
ఏ ఎత్తందట వాళ్ళు నేర్పినట్టు అట్లా అట్లాఎయదా.
పెద్దమే మంచిగా ఎసింది గదా మొన్న.
ఆ మా పెద్దమే మంచినే ఎత్తది దానికి ఎవరు నేర్పావాల్సిన అవసరం లేదు చిన్నమేకు అంతంతా మాత్రమే.
గదే చిన్నమే మాటలు మాట్లాడ మంటే మాట్లాడతాది.
ఏ మస్తు మాటలు ఏ మొన్నైతే నన్నెత్తి కొడతా అంటది.
అంతేనా.
ఉమ్ అబ్బ దాంతోని ఏడ గెల్తం.
హే మరి నా కాడకత్త ఉండదు అట్లాగాని. హు హ్మ్ నీకు నువ్వని కావచ్ గౌరం జెత్త.
నేననే. తొందరగా ఆ ఉమ్. బావన్.
ఇక.
బావ పోతనంటే మీషినార నాకు అంటే మామూలుగా ఇట్లా కుట్లేస్. కుండా.
కుట్లేసుకుండ్రు వరకు వచ్చా.
ఉమ్.
ఉన్నారా మిషనే.
మిషన్ ఉన్నాది.
ఉన్నదా.
ఉన్నే.
తీసుకున్నావా.
ఆ చూసుకున్నారా.
అవునా.
అ తీసుకున్నా అదిగో దానిక్. గేమ్ మోటర్ పెట్టియాలని జుత్తన.
అంటే ఇప్పుడు దానికి సపరేట్ గా మల్ల మోటార్ పెట్టుకోవచ్చుగా మనం పెట్టించుకోవచ్చా మనం.
ఆ పెట్టించుకోవచ్చు మోటార్ పెట్టించుకున్నాం అనుకో. మనకు తొక్కల్సిన అవస్. త్రముండద్.
ఆహా ఇప్పుడు మోటర్ మిషన్ కాకుండా దీనిగూడ సపరేట్ గా మనం పెటిస్.
ఆ పెట్టించుకోవచ్చు ఆ. ఇప్పుడుమ్ అంటే మోటార్ దీనికి రాదు గదా.
తదే అదే.
ఆ మోటార్ రాకుండా మనం సపరేట్గా కొనుక్కొనిపెట్టించుకొచు.
అదే కొందరు మిషిన్ మోటార్ మీషిన్ లా కో. రరా నాకు తెలవదా ఇ. అది ఎట్లుంటద అని
ఆ మోటరు చిన్న గడాలేక్కుండి మన గీ గీరు ఉంటే చూసినవా పైన.
ఆ
ఆ దాని మీద దాని పక్క పండి పెడతారు అన్నట్టు వెనకాల
ఆహాహా
దాని ఏనక పెడితే ఆ కింద దానినికున్న దానికి జాయింట్ చేస్తారు. ఆ మోటార్ కున్న పైనదానా దానికి
ఆ
ఆ జాయింట్ చేస్తే అది పైన తిరుగుతు అన్నట్టు కింద ఒకటి ఇట్లా నొక్కేది ఉంటది కాలుతోని.
ఆ దాని తోని తిరుగుతద
దాంతోనే తిరుగతది దాన్ని ఉట్టిగా ఇట్లా ప్రై చేసిడే అంతే ప్రజెసుడే ఆ కాల్తున్ ఫ్రై చేస్తా అంటే బొటనా అల్తోని ఫ్రై చేస్తా అంటే మనకు ఆడ తిరుగుతూ ఉంటుది అన్నట్టు.
అయితే అప్పుడు గీ అక్క నేర్పించినప్పుడు వచ్చింది మా గాని అప్పుడు మొత్తం నేర్పించి మనకి మిషన్లు ఇత్తినమో బాగుండు
పవురక ఆ అప్పుడు నేర్చుకున్నారు కదా వదిన ఇట్లా మీరు
ఆ నేర్చుకున్నావు వచ్చాక్క మా ద ఇట్లా ఇప్పుడు నీవు కదా కుట్లు ఎత్తా అన్నట్టు వయొచ్చు సరిదక్కకు సేమ్ ఇదే మోటర్ది కొనుకున్నది మెషినీ.
ఆ
మోటార్ మిషన్ కొనుకున్నది మా ఇట్లా తోక్కుదా తెలుసు కానీ మనం కు అంత అచ్చ మానాధగ్ మిషన్ ఉం ఎరై నేర్పిస్తున్నామో నేర్చకుంట చి ఇంటి దగర్ తొక్కితే మనకు ప్రాక్టీస్ అవుతుంది ఆ ఆది మనం ఎంత కుట్టినా మన ఇంటికాడా మిషన్ లేంది మనకేం ప్రయోజనం
ఆ మిషన్లుంది ఏది రాదురా ఎందుకంటే మనకు అక్కడ నేర్పింది మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మనం మర్చిపోతాం. మనకి ఏది ఎక్కడ జాయింట్ చేయాలనేది కరెక్ట్ టు తెలవదు కదా
తెలు అనే మనకుంటే అనకుంటే మంచిగా సెట్ అవుతది
ఆ గట్లానే బావని మోటలు తీసుకురమ్మంటే అబ్బాయి పదిహేను వందలు పెట్టి తీసుకురమ్మని నాక్కడ పైసలు లేవంటడి పైసలు లేవని ఈ రేషన్ వేసి తీసి ఇప్పటి వరకు తీసుకొస్తలే నీ దగ్గర ఉంటే కొనుక్కొచ్చుకోపో అంట న్నాను.
నువు ఈయదే ఆమె నిదగర ఎట్లుంటాయి అటా
ఇంకా ఇంకా జీతం బర్లే అన్న ఆ ఇంకా జీతంబాల జీతాం బాడక కొనుక్కోచి కుంటాన్న
నేను అడుగుతేా బక్కగయినా బావ అంటే నేను ఎందుకు బక్కగాఐతే నేను బక నే బక్కగ తన్నా తింటాన తిలేవు అంటే. ఏ తింటాన తింటాన అంటే మరి నీకన్నా ఇంకా మాకే బక్కగాయితనది అంటే మీ అక్క ఎందుకు బక్కయినా మీ అక్క గాధ వండుకొని తినేది అంటాం
ఆ అదే అంట అన్నాడాట ఆ మల్ల అంటాండు కదా నేనట నువ్వే నా తిండి కూడా నువ్వే తినబడితే నువ్వేవో దొడ్డుగా పడితే అప్పుడు ఎలుక పిల్ల లెక్కున్నావ్ ఇప్పుడేమో దొడ్డు అయితా నువ్వు అని అంటాడు నన్ను
అంటాండా
అప్పుడు నేను దొడ్డున్నా ఇప్పుడు నా అన్నం కూడా నువ్వే తింటానావు కాబట్టి నువ్వు దొడ్డ అవుతాన నే బక్కగా అయితే నాని చెప్తాడు
చెప్తాండా అదే చేసినా చేస్తే ఫ్రెండ్ వాళ్ళంటికి పోయిందిరా పక్క పొంటి నేను వచ్చినాక చేయమని చెప్తే తీయి అన్నాడు
ఆ
వంట చేసింద అంటే ఎక్కడ చేసింది మీ అక్క వంట చేయలేదు ఏం చేయలేదు అంటాండు
ఉహు ఏ ఉటీగానే వాళ్ళ ఇంటి కాడ మాట్ల మాట్లాతాన ఇగ నిమ్మలంగా వండుతా తినే టైం వరకు వండుతనని ఇ ఇప్పుడు తింటావా అంటే తినను అన్నాడు ఏ తినేటప్పుడు చేసుకొని పెడితే ఇగా తిందాము అని అలాంటి కి పోయి కాసేపు పోయి ముచ్చట పెట్టుకొని వచ్చినా అన్నటు
ఏంత బుక్కడు అం త ఈ గ్యాస్ మీద ఒకటి ఆ గ్యాస్ మీద
ఆ కతం తొందరానే అయినా కోడిగు లు తొందరన అయితాయి కదా అని
ఆ ఈ వారం వారం తెసుకుంట రా అక్క కూరగాయలు
మేము అరా వారం వారం ఎక్కడ అయిపోతూనే తెచ్చుకుంటాం రా
ఉంటదా అడ మార్కెట్ ఉంటదా
మార్కెట్ లెక్క కాదు కానీ బయట ఉట్టిగానే అమ్ముతారు
ఆహా ఆడ రేట్ ఎక్కువ ఉంటది కదా అక్క
ఇగ రేట ఉంట ఉంటది రేట్ ఉంటది కాని బాగా ఆరేసు కాడి పోయి తీసుకొస్తాడు ఈడ ఈడ తీసుకురాడు దగ్గర దగ్గర అయితే తే బాగా రేటు చెప్తారు కొంచెం దూరం పోతే ఏం కాదు
గదే అని సరిత అక్క వాళ్ళు మార్కెట్ వరంగల్ మార్కెట్ పోతారు
ఆ ఇప్పుడు తెచ్చుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటట్టు ఉండదు ఫ్రిడ్జ్ బావ ఖరాబ్ చేసిండు
ఫ్రిడ్జ్ కరాబ్ అయిందా
తిను బాగా బావకు ఒక్కడుంటే ఏం తోయదు కదా
ఆ
ఆ ఓ రోజు పోతేనేమో కుర్చిలు పలగొట్టిండు ఓ రోజు పోతే రిమోట్ పలగొట్టిండు అలా ఓ రోజ్ వచ్చేసర్కిఫ్ర్రిజ్ కరాబ్ చేస్ తిను ఓహో అంటే అట్లనే ఇక అంత ముందు కొంచెం తాగిండు కదా అంత ముందు తాయదు కదా తాయినప్పుడేం అర్ధం కాద్ టు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తకుంటుంటే కుర్చీలు పగలగొట్టుకున్నడు.
ఓ దేవుడా
రెండు కుర్చీలు పలగ్గొట్టిండు రిమ్ రిమోట్ పలగ్గొట్టిండు మళ్ళీ వీడియో తీసి నాకు పెట్టిండు
మంచొడే అంటే ఇవి బలకోట్న అంటే ఫోన్ ఎత్తతడానే
పలగొట్టినాననే ఇంకేం చేసిండు పోన్ చేసి స్టీమల కొడతనన్నాడింకా
పోద్దుగడ పల్లగొడ్డమని కూనా తెచ్చేది మళ్ళీ అయినాయి కదా
తెల్లారేన్న టీవీ బలగొడతనన్నడ్ టీవ్ పగలగొట్టక పోయినా నువ్యేనే తెచ్చేది నాకేం అవసరం అని అన్ అయ్యె నేన్ గట్లన్నన అంటండూ మల్ల
అర గుర్తుకే ఉండలేదా బావకు
ఊ బాగా గుర్తుడు నాకరా ఇక ఫ్రిడ్జ్ లో ఆట మొత్తం ఐస్ అంతా జామ్ అయిందాట
ఆ
ఐస్ అంత జామ్ అయితే ఇట్లా ఐస్ జామ్ అయింద అంటే అది రేటింగ్ తక్కువ పెట్టు తక్కువ పెడితే ఐస్ మ మొత్తం వాటర్ అన్ని వెళ్ళిపోతాయి ఐస్ మొత్తం కరిగిపోతది అని చెప్పిన
ఆ
ఈన తెలికల్లా అయన ఏంచేసిండు ఐస్ చిన్నగా పెడతే అయి తలేదని కట్ అందుకొని పొడిచండట గడ్డలన్ని
ఓ దేవుడు
కోడితే అది రంధ్రం పడ్డది కథం గ్యాస్ అంత పోయింది అవ్ గట్లా చేసిండు
సరే అక్క నే మల్ల కొంచెం ఆనాంక చేత్త
ఆ సరే తీరా సరే ఉండు ఆ సరే